హలో వస్తుందిగానే నాకు
అంగోని నేను అదే అందుకే స్క్రీన్ షాట్ కూడా పెట్టినా కదా
అవునువును లే గాని
నెంబర్ పెట్టినా అది కాల్ కోట్టినా
ఆ ఆహా కట్ కాలేగా అవ కాల్స్ అయితే డిస్కనెక్ట్ కాలేదుగా
కట్ అయిందని వచ్చింది కాల్ నాకు
ఆ నేను లిఫ్ట్ చేయకపోతే ఎట్లా కట్ అయితది
అంటే దానికి మందు ముందు కాల్ కదా
ఆ
నేను చూసిన రెండు సార్లు చేసినా అట్లనే వచ్చింది సరే మళ్ళ మూడోసారి చేస్తున్నా ఒగసారి కూడా సేమ్ అదే వచ్చింది
అ ఎన్ని అయినాయ్ ఎన్ని అయిపోయినయ్ టోటల్ ఆహా
మీతోనే మూడు అయినాయ్ గా ఇప్పుడు
ఆ నా తోని మూడయినాయ్
అంటే మొన్న జీరో కూడా కౌంట్ అయితదా జీరో కౌంట్ అయితే నాలుగయినట్టు
జీరోది కూడా కౌంట్ ఆ నీకు అక్కడ డిస్ప్లే ఎంత అయితుంది
అంటే ఇంక పర్సన్ అదే వచ్చింది ఇగ
ఆహా
ద పర్షనిస్ ఇస్ బిజి అవైలేబుల్ అనప్
ఆహా అది కాదు పైన నీకు గ్రీన్ మార్క్ ఉంటాది కదా సెవెంటి ఎంత్ ఎంత ఉంది సెవంటటీన్ బై ట్వంటీ ఉందా
ఇంకా త్రీ కాల్స్ ఉన్నాయి నీదేందంటే నీకు ఒకసారి చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేయలేకదా అది కూడా కౌంట్ అయి తది ఒక పర్సన్ కి ఫోర్ టైమ్స్ చెయాలి కదా అయితే ఫోర్ టైమ్స్ అయిపోయినాయి నివి
హ్మ్ మేబి ఒక పర్సన్ కి ఫోర్ ఎగా
అవును
ఆ సుష్మితవి అయిపోయినాయ అయితే ఫోర్
సుస్మితవి అయిపోయినాయి నీవి అయిపోయినాయి ఇప్పుడు నీయ లోకిగాడి కూడా అయిపోయినాయ్
ఆ
ఇం కిరణ్ కి రెండు సార్లు చేసిన
ఆ
అయిపోయినయ్ ఇగా
ఇంకెవరు ఉన్నారు వేద ఒకటే ఉంది వేద అంతా కమ్యూనికేట్ చెయ్యదేమో
నేను వేదకి ఏం చేయలేదు వసుకు ఉంది కదా వసుకు చేస్తా ఇగ పక్కనే ఉంది కావాలా అంటే ఫోన్ నేనే మాట్లాడుకుంటా రెండు
అటు నుండి నువ్వే ఇటు నుండి నువ్వే ఆ ఎల్లలేదా ఇంటికి
లే ఇయాల అది ఉందని వచ్చింది
ఆహా
హ్మ్
అయ్యో నీకు అవును ఫీ నీకు నార్మల్ గానే వచ్చిందా రిసిప్ట్
ఆ అవును
హ మరి మాకెందుకు అట్లా అయింది నాకు కూడా అట్లా అయింది కాబట్టి నేను సండేనే దిగిన ఇడ
నాకు రిసిప్ట్ నేనుంచ నేను ఎప్పుడు కట్టినాను అనుకుంటున్నా మొన్న ఉగాది రోజు కట్టింది
ఆహా
రోజ వద నెక్స్ట్ డను ను ముందు రజ అంత
హ నేను సాటర్డే కట్టినా అయితే నాక్కూడా రాలేదు అసలు రిసిప్ట్ రాలె మనీ కట్టయినయి గానీ ఉం ఉ ఆ పోయీ నా రూల నం బర్ రాసి వచ్చిన
ఊం
అయితే అప్ అప్డేట్ చేసిండు వాడు అప్పుడే నెక్ట్సు పొద్దున ఆ రోజు మేము వచ్చినాంగా మండే మొన్న పొద్దున ఆ నైనొక్లాక్కొచ్చినాం నెంబర్ రాసి నం ఆడ గూస్సున్నాం ఇంకొచ్చి క్లాస్లా ట్వెల్కి రామన్న లూడో ఆడుతున్నాం
ఉం మాకేమో దమ్దమ్ అయితుంది బీపి లేజిందె అ దాన్ముందురొజ్ జు చేయరు ఐమీన్ త్ర్సడై పోయినాం ఉగాది నెక్స్ట్ రోజు అయిన జెయ్యలేదు
ఉ ఉం
చూడ్లేదు కనీసం ఫోన్ జేస్తే కట్ చేసిండు అ నిల్చుంటె చూసిండే గాని రాలేదు బైటికి ఆ కోపం
ఎందుకంత బలుపంట వాళ్ళకసలు
ఇంకేమో ఇంత కోపం అంటె అంత కోపం గయీ ఏమొన్నా ఆ రోజు పోతెనేమొ ఏమంటున్నాడు
ఊం
మీకు హార్డ్ కాపీ తీస్కురావాలి కదమ్మా ఇంకా రీసెర్చ్ పేపర్స్స కావాలి గదమ్మా అన్ని దీస్ కరమ్మా అని అంటునాడు సర్ ఇప్పుడు అవన్నీ గాద్సర్ ఎగ్సక్యూషన్ గాద్సర్ ఇప్పుడు చూశెదా మేము మేళామనకు అవన్నుం దల్లీ ఎగ్జిక్యూషన్ బిస్త లేకుంట లేదు తలకాయ నొప్పి
అవ్వ వాల్ల వాళ్ళక్ పనుండదు మన పన్లేదన్కుని మనల్ని దిప్పిచ్చకుంటారు ఇంకా
ఒకా స్సారి గలిసాడా అంటే కన కన కన కనిసం కన్పియ్యడు
అసలు ఆయన ని నేను ఇప్పటి వరకు చూలేదు ఆయనయి
తనకో దండం అమ్మో
హా హా హా హా
పెద్దదనం చినది కూడా
అమా విఘ్నేస్ సార్ తో పోలిస్తే బెటర్లే ఆ విగ్నేశాలు వాడాలే
విఘ్నేసర్ ఏందంటే ముగ్గురు ఉంటే అన్ని కరెక్ట్ ఉంటే ఆయన ఏమనాడు క్వశ్చన్లు ఏం ఎక్కువేయ్యాడు
ఊ ఉ
సీన్ వండుడంటే ముగ్గురు ఉండాలా అలైన్మెంట్ కరెక్ట్ ఉండాలా. ఐనకైన ఏంది డైగ్రామ్ లు ఒచ్చు కదా.
ఆ
ఆ డయాగ్రామ్ ను కొంచం పర్ఫెక్ట్ గీయాల. గంతే ఎక్కువ ఏమి అడగడు. చూసినాంగదా దగ్గర నుంచే మెఎళ్ళం గూడా
ఆహా ఉమ్మ్
ది అట్ల కాదు
ఆ
ఇంత పాయింటు పాయింటు తీసాడు కతం నాకు సుక్కలు కనిపించేది హర్షితనే ఏమన్నాంటే లైట్ తీసుకో అసల్ ఆ అశితకు భయం లేదు
ఆ సార్ చూసేది నిన్ను చూస్తాడు
ఆ సారేమో నన్ను చూస్తాడు
నువ్వు అనుకుంటున్నాడు
ప్రతిసారి ఎవ్వరితో పోయినా నేను ఒక్కదాన్ని మెయిన్ ఉంట హర్షితతో పోయినా నేనే ఉంట నందిన్తో పోయినా నేనే ఉంటా
ఆ మ్మ్
ఒక్కసారేమో నేను పోకుండ ఉన్నాను గంతే ఒక్కటేసారి మిగిత టైమ్ లో అన్నిట్లో నేనే పోయిన
ఏ ఎప్పుడుల్లేవే నువ్వు ప్రతిసారి ఉన్నవుగ
ఒక్కసారి ఏమో ఇంటి కాడఉన్నట్టున్నా రానని జెప్తే పోయి చూపిమంటే చూపి చిండు అప్పుడే పని కాలే మళ్ళా నే మళ్ళా మేము వచ్చిన తర్వాతనే ఆ అప్ ఇప్పుడన్నావు ఓకే ఎప్పిండు నీకు అదే సర్జరీ అయినప్పుడే నేను రాలేదు అప్పుడు రివ్యూస్ అయితు
అది ఎప్పుడమ్మా అది మినీ ప్రాజెక్ట్ అమ్మా
మినీ ప్రాజెక్ట్ ఆ మిన్ ప్రాజెక్ట్ అప్పుడు అయ్యిందా ఆ అప్ ఇప్పుడు ఒకసారేమో ఆ ఆయన దగ్గరికి లే మేజర్ ప్రాజెక్ట్ అప్పుడేదో అయింది అవునవును మేజర్ ప్రాజెక్ట్ అప్పుడే నేను నీతో ఇంటికి పోయిన ఏమో ఒకసారి ఇంటికాన్నే ఉన్నయ్ గ రివ్యూస్ అయినప్పుడు
ఆహా
ఇక్కన్నే ఉన్నా కదా అని చెప్పినా హర్షిత నువ్వు చూసుకో హర్షిత ఈ సరికి నేను రావట్లేదంటె ఇప్పుడు పోయింది మళ్ళ రెండు రోజులు నేను అచ్చినంక అప్పుడు మళ్ళ పోతే అప్పుడు అప్పుడు సిగ్నేచర్ పెట్ పెట్టిండా రివ్యూ ఫామ్ మీద హ్మ్ అ సార్ తొందర కలవడు
ఆ.. మరి ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోనే ఉంటడా
ఎప్పుడు చూడు అలానే కూర్చుంటాడు ఏం చేస్తడో ఏం చేయడో తెలిదులే గాని అల్లాన్నే కూర్చుంటాడు.
ఆహా
మెమ్ గాడ కేవెన్ వదిలిపెట్టి మేము అక్కనే కూసుంటమిగ ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గ పోయి కూస్ ట ఆ లోపల ఆడ చేలు ఉంటయి కద చెల్లలా కుసుంటం ఆయన ఆ విండోస్ నుంచి మమ్మల్ని చూసి ఫోన్ చేస్తడు బయటికి పోయి కల్వాల అటవ్తలా క్యాబిన్ గూడ రాదు మేము నిల్సో ల్యాప్టాప్ పట్టుకుపోయిననుకో నిల్సోని చెప్పాలా
ఆ హా హా హా హా
మొన్న అదే చేసిండు ల్యాప్టాప్ తీస్కోపోతే ఇంగ అయె చూడండమ్మ అన్నాడు సామ్ ఈవ్ ఆఫ్టర్నూన్ వరకు రమ్మన్నాడు మీరు ఉన్న రోజె మొన్న ఆఫ్టర్నూన్ వరకు రమ్మన్ ఆ అవును ఆఫ్టర్నూన్ వరకు రమ్మంటే ఆఫ్టర్నూన్ పోయినం వాడు క్యాబిన్ల కూసోని ఉన్నాడు అమ్మా సున్నడనుకున్నా కూసున్నడన్నప్పుడు ఆడికిపోయిన గాని నెట్టేత్తలేదు. ఆయన ఏమంటడు నెట్ కాదమ్మా ప్రాబ్ బ్లము మీకు చేయడం రాదని ఆయన అంటడు సార్ అది కాదు సార్ నెట్ నెట్టే సార్ ప్రాబ్లమ్ అని నేను నేను ఇక్కడ మూడు నాలుగు సార్లు చేస్కొని బోతా అడెదోవర్సె ఇన్ని సార్లు చేస్ న న నా కనీసం గుర్తున్నట్టే అంటం జూడు
హ
అబ్బబ్బబ్బ్బ్బ్ బౌ
అస్సలు ఎన్ని సార్లు చేసినాం అస్సలు వ న
నేను మళ్ళా మర్చిపోతనే రూమ్కి వచ్చి మళ్ళా రూమ్ లో వేసాడు
అహహా హహహ
హర్షితకు చెప్పినా హర్షిత నువ్వు కనీసం నువ్వు చే చూసుకో హర్షిత నా వాని అన్ని చూస్తున్న కానీ అన్ని టార్గెట్ చేస్తున్న అనిపిస్తుంది నేను ఇట్లనె చూస్తాడు అమ్మా త ఏనామ్మైది
హుహహ
ఏ చెప్పిసది హీహీహే
రెండు మూడు సార్లు చూపించిన సార్ ఈమచెప్తాది సార్ అని చెప్పినా నేను
ఆ
ఇంక ప్రతిసారి ఏంటంటే నేను పట్టుకోవడానికి అన్ని నద పట్టుకుంట అంతే కదా ఇన్నంద అనుకుంటుండు
హహహ హ
లాస్ట్టమ్ నాకే చెప్పింది ఇది చేయాలమ్మా ఇట్లా తీసుకురావాల అలా ఫోన్ నెంబర్ నా దగ్గరనే ఉంటది నా దగ్గర నుంచి అన్ని పెట్టిస్త ఇది పెట్టు ఆ నా ఇక్కడి నుంచి కాల్ చేయాల ఏత్తడు
మినీ ప్రాజెక్ట్ కూడా సేమ్ టీమ్ ఏ కదా
ఆ మినీ ప్రాజెక్ట్
హ్మ్మ్
ఆ షేక్ సార్ నయమూ హాల్లోనే కూర్చొని ఉంటాడు అప్పుడు కూడా నన్నే తింటిండు పిచురు
హేహీ
ఆ షేక్ సార్ దగ్గరా కూడా నన్ను బాదలం చేసిరు చేదం చేదమ అన్నాం పేపర్ పబ్లిషింగ్ నేను చేద్దాం నాకే చెప్పిండు కదా అన్ని సార్లు ఈ కనిపించిన ప్రతిసారి నాకే చెప్తాడు ఫ పబ్లిష ప రా నాకేం సంబంధం లేదు
కీర్తన హహహ
చూడు మరి వాళ్ళు ఎట్లున్నారు
హెహెహేహీ
వాళ్ళు కదా చెయాలి ఆ పనులన్నీ నాకెందుకు
సస
మళ్ళ హర్షిత వల్ల శివాని ఏం అంటది ప్రతిదీ హర్షిత చేస్తది ఏదో ఒకటి చే అంటది నువ్వు చూస్తున్నావా అ నేను అప్పుడు హర్షిత అంటదిలే చేస్తది ఇమె కూడా ఆమె
శివాని అప్పుడు దేనికో గొడవ పెట్టుకుందిగా
ఆ
నందినిేను నిన్ను నిన్నే కదా వేరే టీమ్ లోకి రానే నేను ఇందులోకి వస్త రానుఅన్నది నిన్నే నా
నందిని ఎవరు తీసుకోరుఅంట కదా నన్ను తీసుకుంటారుఅంట నన్ను పోమంటుంది వాళ్ళ టీమ్ లో ఎవరు ఉంటారో తెలీదు ఎలా పోతా
ఆ
నే అదే అన్న నాకు తెల్వదు నేన్ పోలేను.
ఆ ఆ ఆమె ఏ టీం అసల్ వాళ్ళ టీమోళ్ళు నీకు తెల్వనే తెల్వదేమో
తేల్వదు నాక్వాళ్ళ టిమోల్ ఎవరో ఎట్ల పోతన్నాను.
అదేగా
మ్ నేన్ పోనన్నా మొకం మీదనే పోనన్నా అయిపోయింది తర్వాత అంటది మొన్న అం
ఆ
గాడ బయట కూసోనుంటే చూపి వి అప్పుడే లాస్ట్ వి అప్పుడు ఈ సారి నువ్వు చేపిచ్చెయ్ హరిత నాకోపికలేదు నేను పోతాన్న కాలు పట్టుకుంద్ ఆ రోజు నాతోనైతలేదు నేను పోతా అని నేను ఆమెమంటది శివాని మధ్యలోచ్చి నువ్వే ఉండు మేమే వెళ్ళిపోతాం. ము ప్రతిదీఈమెనే కద చేసేదనన్నది నేను అన్నగా ప్రతి తిది నువ్వు చూస్తున్నావా మేము చేస్తలేమా అని నేనన్
ఆహా!
న్నానేను మంచే గదా నేను చెయనప్పుడు అం దుకే నేను తీసుకుంటా నేను చేస్తున్నా ప్రతిదీ నేనే తిరుగుతున్నా మా టీమ్ లీడర్ అనే పోస్ట్ ఆమెని కుందంతే
ఆ మరి